ఎలా ఉన్నారు మేం బాగున్నాం మీరేలా ఉన్నారు
మార్నింగ్ టీ తాగ్నవా
తాగ తాగా చాలా బాగుంది టీ గుడా బాగుంది.
నేను తాగిన బయటికి వచ్చి మరి
బిటిక్ పోయి మరి తాగిన
మాకి మాకు ఇయర్ మే డబ్బులు పెట్పు కొనుకని తాగాలి ఇఏ
అవునా మాక్కూడా హాస్టల్ బెనిఫిట్స్ టీ ఇస్తారు కాఫీ పెడతారు ఆ అవి కొద్ది రోజులు లే బాగుండదు మరి బాగోగాని
ఆ టీ ఒక్కటే మాక్ ఇబ్బందైతుంది. ఫుడ్డు మార్నింగ్ నైట్ బాగుండదు ఆఫ్టన్ గుడా ఒక్కొక్క రోజు కొంచం బాగుండ
రూమ్ తీస్కోచ్చుగా ఊరికే అద్ ఎందుకో
ఏమో ఎవర్ చేస్తార్ జెప్పు వంటై చేస్ ఒక్కరు జేస్తే ఏంది ఎవరు చేస్తరు ఆ ఆ ఇప్పుడ్ రూమ్ కొన్ కొట్టుకొన్ జస్తరు. ఈడైతే అన్నం పెడ్తరు మనం జేస్తం ఆడ అది ఆ ఫైన్లర్కయితే ఏమో గాని ఇప్పుడ్ కాలేజ్ నుంచి వస్తానే చే యాలంటే కష్టం గదా ఒకరి కుకింగ్ వస్తది ఒకరి
కులో భీమ్ మ్ ఆ వస్ నెక్స్ట్ ఇయర్ వస్తాం మేము అమ్మా ఈడ ఇగ్ ఉండలేం లే
ఏం పది మందిన్ ఏసిందంట.
ఆ టెన్ మెంబర్స్ ఏసింది రూమ్కి ఇప్పుడు ప్రెజెంట్ ఎయిట్ మెంబర్స్ ఏసినింది మా రూమ్లోనే టెన్ ఎయిట్ మెంబర్స్నీ ఏసినింది. లేదు ఆ బవ్య ఆ అక్కవ అక్కను ఇంకా మన క్లాసోల్ ఇద్దరు ఆ లాస్ట్ రూమ్ ఓళ్ళు నేమ్స్ మెన్షన్ చేయ్యకూడదు.
మా మా సైడోల్లా ఓకే వాళ్ళు వాళ్ళులే బటర్ఫ్లై హెయిర్ స్టైల్ ఏస్కొచ్చిందాప్
నో
అన్వల్ రోజు
చేయన్న ఒకరు ముస్లీం చి ముస్లిం అంటున్న హిందూ
ఆహా ఓలిద్దరా ఒక పిల్ల బక్కపిల్ల, ఒక పిల్ల కొంచెం లడ్డు పిల్ల పిల్ల పొడుగు పొడుగు జుట్టి పిల్ల, ఒక పిల్ల పొట్టి జుట్టి పిల్ల ఒ వాళ్ళ ఇంకో పిల్ల వాళ్ళలో ఇంగో పిల్లా
ఇంగో పిల్ల
ఆహా ఉమ్ అది బాగుందా
ఆ
బాగున్నరా?
ఆ బాగున్నారు ఇంకా టూ మెంబర్స్ని ఏస్తారంట.
ఇంగేడ నడిచ్
ఎయిట్ మె అదే మొన్న సార్ వచ్చాడు చూసాడు ఇంకా టూ మెంబర్స్ సరిపోతర్లే ఇక్కడ
ఆయన ఒచ్చి ఆయనన్ కూర్చోమన్ వచ్చి
లగేజ్ సరిపోదు సార్ మాకి కార్డ్స్కి అన్ చెప్పంటే ఎట్నో అట్నా అడ్జస్ట్ అవ్వం డమ్మ అన్ చెప్పి అన్నాడు.
తనప్పుడు
ఏమో గదా
స్కూలా ఏమన్నా అదేమన్నా అది గవర్నమెంట్ స్కూల్ అంతమంది ఏడానికి ఫ్రీగా పెడతాన్ రా వాళ్ళు ఫ్రీగా పెడ్తారా అంత డబ్బులు ఎందుకు కట్టారు మీరు కూడా అంత కట్టాకండి
ఆ
మీరు హాఫ్ కడితే సరిపోద్ది అంత ఇరుకున్న అప్పుడు ఎందుకు కట్టల మరట్టనం ఎందుకే లంత ఓవరాక్షన్
అంత ఓవరాక్షన్ కాండియేట్లు వాళ్ళవొస్త వాళ్ళు ఒచ్చే పిల్లకాయల్కి ఇప్పుడంత ఫెసిలి టీస్ అన్నమాట వాళ్ళక్ ఏసీ రూమ్స్
అదేందది అట్ట ఐతే ఎవ్ ఎవ్వరుండరు ఆ నాక్ తెల్సాడ
నీకు దెల్సా మాక్సిమం ఉండరు మొత్తం ఫామిలీ వాళ్ళు ఖాళీ చేస్తారంట ఇంకా మనళ్ళు ఖాళీ చేస్తారు నెస్ట్ స్ట్ ఇయర్ కి చానా వరకు మొత్తం అంతా వొస్తరు ఇంక వొస్తే ఉంటే ఇంకా ఫామ్ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒక్కటే ఉంటరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు మన జూనియర్స్ కూడా వచ్చేద్దామాని ప్లాన్ లో ఉన్నారు మొత్తం అంతా వొచ్చేస్తరు నెక్స్ట్ ఇయర్ కి ఇప్పుడేముండరు మొత్తం ఇప్పుడు చూస్తున్నావ్ గా కదా ఎట్టుందో అసలబ్బా ఆ అడ్జస్ట్ అవ్వాలంట అడ్జస్ట్ వాళ్ళు కట్టుకునే బట్లైతే వేటుకుని ఆ బాయ్స్ ని వేరే హాస్టల్ కి అక్కడికి షిఫ్ట్ చేస్తరంట
వాళ్ళ వాళ్ళు ఎటోస్తరు మరి
బాయిస్ వెంకటేశ్వరంకి అట్లా షిఫ్ట్ చేస్తారంట ఆ బస్లల్లో ఒత్తరు వాళ్ళకి మళ్ళా దానికి కూడా ఫీజు పెంచుతారు నాకు దేల్సి వాళ్ళు కూడా బాయ్స్ గూడా ఇంకా పీజీ తీసుకుంటారుమో
అది నిజమేలే వాళ్ళే ఏదో అంటాండ్రు ఆడే కాలేజ్ ఆడే అని
ఆ
ఇంకా అట్టు చేస్తే అసలే ఉండరు
ఆ
మరి ఓవర్
నేన్ కూడా వచ్చా
నువ్వు కూడా వచ్చావా ఎక్కడికొచ్చావు ఆ పిల్లకి ఉందా ఇది ఇప్పుడు మాట్లా డింది చూడు నిన్ కూడా వచ్చాను అన్ని
ఆ పిల్లాకుందీ ఇప్పుడే జస్ట్ డౌన్లోడ్ చేసి ఇచ్చాము మ్మ్ అవును ప్రొఫైల్ టాస్గా విచ్చారు మేన్ న్షన్ చేసారు ఇంకా ఎవరికైనా జాయిన్ చేయాలనుకుంటే జాయిన్ చేయొచ్చు వాళ్ళకి ఆ ప్రొఫైల్ టాస్క్ కంప్లీట్ చేసాక వాళ్ళకి ఈ టాస్క్లు వస్తాయి అన్ని చెప్పానారు
అయితే ఇప్పుడు మా ఫ్రెండ్ ఎవరైనా గూడా చెయ్యొచ్చా
చేయుచ్చు హుమ్ ఉమ్
చెప్పు చెప్పాలి టీ తగ్గినం ఇంగ పోతా ఉన్నం
పోతా ఉన్నవా ఆ
క్కా
కేక్ తిన్నావా లేదా అస్సలు
తిన్నా
సాటిస్ఫైయా ఆ కొంచం కొంచం అలానే సాటిస్ఫా ఎందుకంటే లాస్ట్ టైమ్ టీచర్స్ డే కన్నా ఈసారి దీనికి బా తిన్న ఆ తీసుకోకోడా పెద్ద పీసే
ఆ అన్న తీస్ కుంటాను ఇంగ అదే ఉంటే అదే తీసుకున్న ఏదో ఒకట్లే
ఫోటోస్ తీస్కోమంటే వీళ్ళ ఓవర్షన్లా అమ్
ఎవరు వాళ్ళ వాలాంతా వాళ్ళంతా వోవర్యాక్షన్ ఇంకెప్పుడు దిగు
అస్సలు వా వాడైతే మన క్లాస్ అబ్బాయి ఒక్కటే మాటనేస్సడూ ఏది అస్సలు వీలు అస్సలు పిక్స్ తీస్కోనీకేమై తీస్కోనీకీ రాదా అన్నరూ బిగ్గుగుంటది చూడు
ఆహా దట్ ముస్లిం బాయ్ ఆ
ఆ
ఆహా అదేగదా అవి ఓవరాక్షన్ ద
ఫొటోస్ కూడా వచ్చేకి ఫొటోస్ తీస్కోనేకి రాదు రా వీళ్ళకి అమ్మాయిలకి ఒకటే మాట నిజమే అది నిల్చుకో అస్సలు నిల్చుకుంటరూ గదా అస్సలు నిల్చుకోవట్లా
లెవరు వారేవాలతో తీస్కుంట్రూ
హ హహహహహహహా ఇంకెప్పుడా ఇప్పుడు కాక్పో ఇంకెప్పుడు చెప్పు తీస్కునేది మళ్ళీ ఇంకా సిక్స్ మంత్స్ ఇం ఇంకా కళ్ళు మూస్తే ఇంకా సిక్స్ మంత్సే
ర్ అవును సిక్స్ మంత్సే మనకి లాస్ట్ ప్రాజెక్ట్ అంట కదా
ఆవును అదే చెప్తుకన్నింకా సిక్స్ మంత్స్ ఈ సిక్స్ మంత్స్ లోనే ఏమైనుంటే ఆ ఎంజాయ్ చేస్తూ
తింగా టూ మంత్స్ సమ్మర్ వేకేషన్ అన్ని ఆది ఇది పోద్ది ఫోర్ మంత్స్ అంతే దాంతోనే ఇంటికి పోయివాస్తావుంటాము
ఆ ఇం ఇంకంతే ఇంకైపాయమ్మా కళ్ళు ముసేలోగ అయిపోయేలోప్లే ఇంకాలేజీ కూడైపాయే
ద్దీ మనకి బాగా అయ్యిపోది హ్మ్ ఇంకా వుందిలే అనుకుంట అనుకంట అప్పుడు లాస్ట్ అనిపిస్తదేమో మనము అనుకుంటా ఉంటాం ఇంకా ఉందిలే ఇంకా ఉందిలే అని ఎందుకంటే లో స్ట్ ప్రాజెక్ట్ కాబట్టి బిన్నే అయిపోద్ది
అవును ఉమ్
దీంతో ఉన్నేళ్లకేనా జేయాల్సిందీ దీం
ఎస్ దీంట్లో ఉండేవాళ్ళ క్కే ఎవరికైతే ఉందో యాప్ వాళ్ళకే వాల్నోపెన్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు మనం చే
అదే ఆ హ ట్వంటీ మెంబెర్స్ ఉన్నారా ఫోర్ టైమ్స్ చెయ్యొచండి నేన్ ఒకరికి
ఆ చెయ్యొచ్చు
ఉహు
హ్మ్ ఎన్ని ఒక టెన్
అబ్బా నేనిప్పుడే నా థర్డ్ది ఇది
ఇప్పుడే కదా వచ్చింటాస్క్ వదిలింది నాకెప్పుడో నాకెప్పుడో వదిలారు టాస్క్ కానీ నేనింకా కంప్లీట్ చేయాలే ఇప్పుడు చెయ్యోలే అందుకే కూచ్చోన్న ఫిఫ్టీన్ డేస్ లోపల కంప్లీట్ చేయాల
ఫిఫ్టీన్ డేసా అంటే మనకొచ్చిం రోజు నుంచి ఫిఫ్టీన్ డేసా
ఆ
వద్దులే
హ్మ్
మ్మ్ ఇంకా
చెప్పాలింకా అన్నుయల్ డే కి ఏటా చేస్తివి బాగా ఎంజాయ్ చేస్తివన్కుంట హా నేను కూడా బాగా ఎంజాయ్ చేసా బాగా మంచిగా ఎంజాయ్ చేసా ఏ డిస్టబన్స్ లేకో ఏదో మీ దయా
అబ్బో ఉమ్
ఎంజాయ్ జేసేకాటికి బా ఎంజాయ్ చేసాం ఏ డిస్టబెన్స్ లేకో కుండా లాస్టా టైం గాకా కానీ ఫుడ్ ఒకటే అన్ సాటిస్. సరేనమాట అదొకటే డిస్సపాయింట్లే అంటే. అవును హ్మ్ లేదంటే అది అది కూడా. దీనికే స్టేడియంకే తా సిక్స్టీ పెట్టారంట.
ఎందుకంతా
అదే ఈసారి మనం ఆన్యువల్ ఒక్కసారి మనం ఫోర్తియర్ అయిపోయిన తర్వాతకి యాన్యుల్ డ చేయాలంటే మనం స్ స్పోర్ట్స్ ఇక్కడేట్టిచ్కుందాం బయట వద్దు దాకే సిక్స్టు అయ్యిపోదీ ఇంక ఫుడేమోచ్చింది అప్పుడు బాగోదు మొత్తం
ఆహ్ ప్చ్. ఉమ్ ఎందో వాళ్ళు.
ఉమ్.
ఆహ్ ఇంకా చెప్పు జెప్పు. పోతా ఉన్నా నడ్చుకుంటా ఈ బజ్జీల్ బజ్జీలు.
మీ ఫ్రెండ్సంతా.
అందరం రూమ్ లాక్. అంటే దగ్గర ఇన్ వాకింగ్ డిస్టెన్స్. ఒక అంకుల్ షాపుంటే అక్కడ కూర్చొని తాగొచ్చు ఒక అంకుల్ ఒక ఆంటుంటారు.
జాగ్రత్త బయట దొంగలోస్తారు.
ఆహ్ ఈడ వీధిలో ఇంటి దగ్గర. ఏ అంటే ప్చ్ ఎట్ చెప్పాలి అనించి ఆహ్. బజార్లేం కాదు.
సేంజునా.
నేనా ఏంజూలే.
ఏ ఏం జూడంది. అసలు ఈ మధ్య ఏం మూవీసే టచ్ చేయలేదా అవును తెలుగులో బాగా ఎంజాయ్ చేస్తివి. తిన్నారా.
సూపర్గా ఎంజాయ్ జేసి జ్వరం గూడా దేచ్చుకున్నా.
ఆహ్ మొత్తం ఫ్లాట్ పోను శారీలు ఫిక్సూలు ఆహా.
అన్న పెళ్లికిగట్టుకున్న సారి. బాగుంన్నది.
ఇంకేం లేదు.
ఇంటికేప్పుడు దసర ఉగాదికి పోవా.
పోతా ఇంకా నువ్వు కట్ చేసి నువ్వు చెయ్యింగా టైం అయ్యింది కాని.
ఆహ్ సరే.